హలో ఆ హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
బాగున్నామ ఏం చేస్తున్నరు
ఏం లేదండి ఖాళీ మీరు
ఇప్పుడే తిన్నా
మేము త్రీ ఫోర్ కర్రీస్ చేసాము ఏ కర్రీ అని చెప్పను
అవునా ఏదో ఈరోజు ఏమన్న స్పెషల్ ఉందా త్రీ ఫోర్ కర్రీస్ అంటే
స్పెషల్ ఏం లేదు గానీ ఫంక్షన్ గూడా ఏం లేదు గాని ఇగ చేయాలనిపించింది మనిషి కొకరం ఒక్కొక్క కర్రీ చేసినాం
ఆ
ఇగ అందుకేనే అన్ని కర్రీస్ సరేనా ఏమేమి కర్రీస్ చెప్పాలా లిస్టు
ఆ చెప్పండి
ఆ ఆ ఒకటేమో కాకరకాయది అది మసాలా వేసి చేస్తరు
ఓకే
ఇంకొకటి ఏమో ఆ అనుప్ప పప్పు
ఆ
అనుప్ప పప్పు తెలుసా అనుప్ప గింజలు దెలుసు గాని అనుప్ప పప్పు ఉంటది దాంది పప్పు
తెలుసు నాకు
ఆ ఓకే ఇంకోటి ఏమో తోటకూర
ఓకే
ఇంకోటేమో మామిడి కాయ పచ్చడి ఆ ఇగ ఇవన్నీ నెయ్యి పాపడాలు గాదుగా ఇవన్నీ యేసుకొని
తిన్నారు ఏదైనా ఫంక్షన్ ఉండేనా చిన్నది
చిన్న ఫంక్షన్ ఏమి లేదు గాని ఆ పప్పు ఆ ఆఫ్టర్నూన్ జేసినాము ఇప్పుడేమో ఇవి జేసినాము
అవునా మరి ఏ కర్రీ ఇష్టమండి మీకు
నాకు కాకరకాయ మసాలా ఇష్టం మా అక్క జేస్తది అందులో అన్ని మస లోపల కాకరకాయని కొంచెం దొడ్ గొట్టం లాగా కట్ జే షి మసాలా అందులో నింపుతరు రౌండ్ రౌండ్ కట్ చేసి కాదు ఉమ్ ఫ్రై జేస్తరు చాలా బాగుంటది అది ఎప్పుడైనా మీరు ట్రై జేయండి మా ఇంటికి వచ్చిన ప్పుడు లేకపోతే మీ ఇంట్లో అయిన
ఆ సరే అండి ట్రై చేస్తాం
ఆ ఇంకొ
అంటే నేను ఒకటి యూట్యూబ్ లో జేసిన చూసినా నిన్ననే రీసెంట్ గా కాకరకాయది అయితే పైన అది లేయర్స్ ఉంటది గదా చిన్న చిన్న ఇట్లా లైన్స్ లెక్క దాన్ని మొత్తం స్మాష్ జేసిండు అంటే సేవ్ జేసిండు
ఆ
దాన్ని ఉడుక బెట్టిండు ఉడకబెట్టి లోపటున్న గింజలు ఇట్లా రౌండ్గా ఒక సీదా గొడతా డన్నట్టు లైను లైన్ లైన్ గోసి అందులో టి అన్ని అయి ఇత్తనాలు ఉంటయి కదా గింజలు
అవును గింజలు తీసేసిండు
అయి తీసేసి దానిట్ల మసాలా లేదో నింపిండు మొత్ మొత్తానికి మసాలాలు నిం పి ఫ్రై చేసిండు, అంటే నూనె లేయలే మామూలుగా పెనం మీదనే నూనెేసి ఫ్రై చేసిండు. మొత్తం ఇగ రెడ్ కలర్ అచ్చినంక వేసి ప్లేట్లు ఏసి తిన్నరు. అది ఎట్లుండే తెల్వది అట్లేనేైనా?
అట్లనే కానీ, అది ఆయన మొత్తం ఒకటే కాకరకాయ చేసిండా? అంటే ఒక కాకరకాయ మొత్తామా, లేకపోతే ఆ కాకరకాయని రౌండ్ రౌండ్ పీసెస్ చేసి డ ఒక మూడు నాలుగు
లేదు పెద్ద కాకరకాయనే ఒకటే దానికి ఒకటే నింపండు అటోక మూడు నాలుగు చేసిండు
ఆహా అట్లా మూడు నాలుగు కాకరకాయలనే డైరెక్ట్ పెద్ద పెద్దవి చేసిండు.
ఆ చేసిండు, తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని తిన్నడు.
ఆహా మేము ఒక కాకరకాయలనే మూడు నాలుగు వక్కలు చేస్తం, చిన్న చిన్న గోయకొండ రౌండ్ గా మూడు, మూడే కోసినం అనుకో ఇటు ఒక తోకా అటొక తోక మధ్యలో పార్ట్ లేకపోతే నాలుగు ముక్కలు ఇట్ల చేస్తే లోపలిది మొత్తం తీసేస్తే ఇట్ల గొట్టం లెక్క అయి
అవునవును గొట్టం లెక్క అయితది
ఆ గొట్టంలా ఫస్ట్ నూనెలా కాల్చ చాలే అవి కాల్చినంక ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలా అందులో నింపాలె.
అందులో నింపి మళ్ళీ ఫ్రై చేసుడే కదా? అదే నిన్ నేను నిన్ననే చూసిన అండి అది
అవునా ఇది వన్ ఇయర్ బ్యాక్ నుండి మా అక్క చేస్తది, చాలా ఇష్టం గని ఈరోజు కొంచెం దాంట్లో పులుపు తగ్గింది అందుకే నాకు ఎక్కువ తినబుద్ధి కాలే.
అవునా
ఆ మా అక్క నన్ను కోపంగా చూస్తుంది.
ఎందుకండి కొడతది కావచ్చు మరి చూడండి
కొట్టేటట్టే చూస్తుంది రోజు తింటవు ఈ రోజు ఒక్క రోజు తక్కువ అయితే ఏమైతది నే అం
అవునా
ఉమ్ అంటే ఏమైనా తనే చేస్తది ఆ కనీ మేము అది తక్కువైంది ఇది తక్కువైం అని చెప్తాం అన్నట్టు అందుకనే ఆమెకి కోపంస్త కానీ టేస్ట్ బాగుం టది గని మేమే అట్లా చెప్పాలని చెప్తాం
అవునా అట్లా డిసప్పాయింట్ చేస్తే ఇంకోస్ సరీ ఆమెకు కూడా చెయ్య బుద్ధి కాదు కదా అది అది ఎట్లున్నా కూడా అక్క బాగుంది. మస్తు చేస్తావని చెప్పాలె, అది మంచిగున్నా లేకున్నా వాళ్ళకు కొంచెం మంచిగ అనిపిస్తాయి కదా చేసినప్పుడు, ఇగ ఆళ్ళు చేసినందుకు కు మంచిగా అనిపిస్తది వాళ్ళకు గుడ, డిసప్పయింట్ కాకుండా కొంచెం ఎంకరేజ్మెంట్ లెక్కన
హా కరెక్టే మీరు చేస్తారా ఏంటి మిమ్మల్ని ఎవరైనా ఇట్ల అన్నారా, అంత ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నారు.
ఏ లేదు అంటే చేసే వాళ్ళని కొంచెం మంచిగ వాళ్ళు ఇంకోసారి కైనా మంచి చేస్తరు అని ఇప్పుడు డిసపాయింట్ చేసినం అనుకోండి ఇప్పుడు ఏమై అది వాళ్ళకు చెయ్య బుద్ధి కాదు నెక్స్ట్ టైము
అవును ఇదయితే కరెక్టే ఎట్లా తెలుసు మీకు అని అడుగుతున్నా
ఏమైనా ఏమంటే ఆ రోజు అట్ల అన్నారు కదా నేను చెయ్య మీరే చేసుకోండి అంటారు
అ మరి మీ వైఫ్ చేస్తే అన్ని బాగున్నాయి అని ఎట్లా ఉన్న తింటార తక్కువ అయింది ఇది తక్కువ అయింది అంటర
లేదు నేను అన్ని మంచి ఉన్నాయనే తింటా అండి
అబ్బా ఒక్కసారి కూడ ఇ ఇప్పుడు వరకు ఉప్పు తక్కువ అయ్యింది ఇదేంటిది ఇట్లుంది అని అనలేదా
లేదు నేను అనను ఎట్లున్నా తింటాను నేను
అవును ఒక్క మాట కూడ అనకుండ తింటర
అవునండి
అవునా సరే మరి తర్వాత మీ వైఫ్ కి కాల్ చేసి అడుగుతా
ఆ సరే మీ ఇష్టమండి అది
ఉంది అని మాత్రమే చెప్పిర అ ఇప్పుడు వరకు ఏది త
అవును బాగున్నద అనే చెప్త నేను అట్లా డిసప్పయింటింగ్ ఇక్కడ చేయ ఎంకరే ఇంకా బాగుంది అని చెప్తానండి లేదు నేనే ఏమనను మంచిగా ఉన్నాదానే చెప్త
అబ్బో ఏమో మరి ఆహా కాదు ఒక్కొక్కసారి ఆ మంచి అంటే ఇది ఇప్పుడు తక్కువ అయింది అని చెప్పేసిము అనుకోండి ఓకోసారి వాళ్ళు ఏం చేస్తారు ఉప్పు వేసేటప్పుడు చూసుకుంటారు అన్ని మంచి ఉన్నాయి అంటే ఇంకోసారి కూడ అదే మిస్టేక్ రిపీట్ చేస్తారు కదా
ఇప్పుడు ఏ కరీలో కూడఉప్పు తక్కువనే వేయ్యాలండి ఒక్కొక్కరు తక్కు
ఉప్పు విషయం కాదు ఏదైనా నూనె అయినా మసాలా అయినా ఏదో ఒకటి తక్కువ అయిందో ఎక్కువైందో చెప్తేనే కదా ఇంకోసారి వాళ్ళు రిపీట్ చేయరు ఆ మిస్టేక్ని
కరెక్టే కానీ ఇగ నే నేను ఎప్పుడు ఏమనలేదు
ఆహా ఇప్పుడు వరకు మీకు పెళ్ళయి బానే ఇయర్స్ అయితున్నట్టుంది గ కద మరి ఇప్పుడు వరకు కూడ ఏమ
అమ్మలేదు
సరే నేను ఒక పక్క కనుక్కుంటాను ఆ మరి మీరు చేస్తే మీ వైఫ్ అంటదా మరి మిమ్మల్ళీ ఇది తక్కువ అయింది అది ఎక్కువైంది అని
నేను అసలు చేనే నాకు చేయరాదండి
అయ్యో ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు
ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ గని అది కూడ నాకు ఇష్టం ఉంటే అది ఇప్పటి వరకు అయితే ఏమనలేదు బాగానే ఉన్నది అని అంటది ఏంలా ఏం తక్కువ అయినా ఏమైన
పొడి పొడిగా అయింది అని చెప్పింది మరి
ఎప్పుడు
మీరు ఒక రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడూ
అదీ ఏట్లనో అయిపోయింది అంటే చేసేటప్పుడు కూడా మంచి మంచిగా
చూడు ఇటు చూడు కన్నయ్య ఓకే మీత తక్కువైందని నేను అంటలేను గానీ మీ ఆవిడ చెప్పింది కదా మీకు తక్కువైంది అని మీరెందుకు చెప్ చెప్పలేదు అంటున్నా చెప్పరా
అట్లా నేను డిసప్పాయింటింగ్ చేయనండి మా వొళ్ళుని
ఆ అయితే మీ వొళ్ళు చేసిర్రామ్మని మిమ్మల్ని ఆ రోజు అంటున్నా
లేదు నేను ఎప్పుడు వరకు అడగలేదు ఇట్లున్నది అట్లున్నది ఎట్లున్నా తింటాను
అవునా సరే సరే చూద్దాం
ఉ చూడండి ఏ టీవీలు చూస్తలేరా మరి టీవీలో ఏ సీరియల్
మాకు కరెంటు పోయింది కరెంటు పోయింది మీరు ఈరోజు ఏం తిన్నారు ఆ అప్పుడు గోరం ఆ మాది కూడా తోటకూరనే తోటకూర చేసిర్ర ఈరోజు
ఆ తోటకూర
ఆహా అఈ ఇప్పుడు రావట్లేదు కానీ ఆరున్నరక అయితే ఫుల్ అవున అవును ఆరున్నరకు ఫుల్ ఘోరం మబ్బులయినాయి పిడుగులు కూడా పడ్డాయి గాని గాలికి మబ్బులు ఎగిరిపోయి న్నాయి అయితే అప్పుడు తీసిండు ఇంతకు ముందే వచ్చింది
అవునా ఇప్పుడు పవర్ లేకుంటే కష్టం అండి మొత్తం ఉడుకో తాంది అంతా
ఉ ఏ పవర్ లేకపోతే అట్లానే ఉంటది
ఇక ఓ సమ్మర్ లో ఉండి ఉండి ఒకడేసారి పోతే బాగా అనిపియ్యదు కదా
ఉందా ఇప్పుడు
పవర్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు గై పాములు తేలు ఆయన్ని వస్తాయి పవర్లఫ్ లేకుండా జాగ్రత్త ఉండాలి బాగా
ఉందా అంటున్న
ఆ ఉందా అండి ఇప్పుడు నాకు గాలి గిలి ఏం రాలేదు మరి ఈ రోజు నిన్న బాగా వర్ష ర్షం వచ్చింది ఈ రజు ఏం రాలేదండి మరి వర్షం కూడా రాలే మబ్బు అయింది దని గాలి కూడా రాలే వర్షం కూడా రాలే
అవునా ఇ బాగానే ఆ గో అంటే ఇట్లా మొత్తం పరుచుకున్నది తెల్ల మబ్బులు అనేతే లేవు బ్లాక్ మబ్బులు అయినాయి మాకు మస్తుసు భయం అయింది గాని ఆ అట్ చీకటి అయినట్టే అయింది
మనది ఏం లేదండి కొంచెం అబ్బాయింది మాది టే వర్షం వతాది అనుకున్నా కానీ వర్షం గిర్షం ఏమి రాలేదు అండి నిన్న భాగవర్షం వచ్చింది
ఉహు
ఈ రోజు వర్షం లేదు ఏం లేదు అండి
అవునా మీ వైఫ్ కున్నారా మరి పక్కకు
అని
మీ వైఫ్ ఉన్నారా కర్రీసు గురించి అడుగుదామంటే
లేదండి
లేరా సరే నేను తర్వాత కాల్ చేసి మీ వైఫ్ కడుగుతనా ఏమనా అన్నాడా ఇప్పుడు వరకు ఒక్క కనీసం ఉప్పు తక్కువైంది ఎక్కువైంది అని అనకుండా అయితే ఎవ్వరు ఉండరు సరే అండి పక్కా తెలుసుకుంటాను ఆ ఓకే అండి బాయ్